కెను పడుతున్నాయా
ఆ విశాల్ మార్ట్ లో డీ మార్ట్ లో
ఆ టీ మ్యాటో
కొత్త కొత్త ఐటమ్స్ వొచ్చినయ్ చూడు
ఎప్పుడు పోయినారు
ఏమన్న అయ్యిండొచ్చునాము చా కొత్త కొత్ త్తవ్వి కిడ్స్ వేరు మెన్స్ వేరు
బట్టలు బట్టలు ఈ మార్ట్ లోన
ట్టలు డోర్ కటన్స్ హు అన్ని కుట్టిన
అన్నీ అన్నీయే ఇంతకముందు లాగేలే ఎప్పటి నుంచో ఉన్నాయి కదా అన్నీ
ఉన్నాయ్ ఆఫర్స్ ఉన్నాయ్ కొన్ని రంజాన్ రంజాన్ ఉగాది ఆఫర్స్ సో ఫెస్టివల్స్ ఉన్నాయి కదా రాబోయే ఫెస్టివల్స్ వాట
ఫెస్టివల్ లాగా ఉన్నాయా ఉన్నాయా మరి కొనుకొచ్చు ట్రై ఏమన్నా
ఆ మంచిగ ఉన్నాయి పిల్లలక్ కి బట్టలు అయితే సూపర్ ఉన్నాయి ఇంకొక బ్రాంచెస్ అన్ని తెచ్చుకున్నాము.
ఏమేమి తెచ్చుకుంటివి ఏమేమి తెచ్చుకుం
లేవన్నీ ఈ ఆన్లైన్ షాపింగ్లు కూడా బాగుంటాయి కదా
అసలు ఏం బాగుంటాయ ఆల్రెడీ షాపింగ్ లో ఏం అర్థం కాదు మీషో లో క్వాలిటీ బాగుంటాయ ఇంతకి
రివ్యూస్ చేస్తున్నారు చాలా మంది రివ్యూస్ చేసి వాళ్ళ పేజ్ ని వాళ్ళ అహా
పే నువ్వైనా ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ పెట్టుకుంటావేమో కదా
వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ని ఇంస్టా ఛానల్స్ ని వాళ్ళు ఎంత మంచిగా ముందుకు పోతున్నారు ఎంత మంచిగా ఫాలోవర్స్ ని పెంచుకుంటూ డబ్బు సంపాయించుకుంటున్నరు తెలుసా కాని
చాన మంది కదా మంచివి
ఆ లేదు మీషోలో మంచి క్వాలిటీ లెద్ రీసనబుల్ ప్రైసస్ ఉన్నాయ్ ఒకసారి అయినా పోదమా ఒక్ సారన్నా ఆర్డర్ పెట్టుకున్నావా బావుంటయ్ ఓ ఓ ఒకసారి ఆర్డర్ పెట్టుకొని చూడు మరి మీ మిషో షోలో బాగుంటాయి ప్రొడక్ట్స్ రీజనబుల్ ప్రైసెస్ లో
ఏమొబ్బ నేను ఎప్పుడు పెట్టుకొలె ఏం బాగుంట్
మిడిల్ మిడిల్ క్లాస్ వాళ్లకి మంచిగా ఉంటాయి
ఆ చాలా మంది దాన్లోనే పెట్టుకుంటారులే ఇన్స్టాలో ప్రతి ఒక్కరు పెడుతుంటారు.
ఆర్డర్ పెట్టుకుందాం అని అనుకుంటున్న
అది కాదు ఒకసారి బట్టలు కాకుండా వస్తువులు ట్రై చెయ్యాలా
ఆ అవి కూడా మంచిగానే ఉన్నాయి అవి కూడా రీ ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అయితున్నా ట్రెండ్ అవుతున్నాయి అంటే మీషో ఒక్కటే ఫ్లిప్కార్ట్ కూడా అంతగా లేదు ఆమ్ అయితే అసలు కనిపించడంలే ఇగ మింత్రా అయితే
కాట్ ఏదో చీప్ వట్టి మీషోలో వాడుతారు కానీ ఎవరు మోస్ట్లీ చాలా మంది వాడరు ఏ ఫ్లిప్కార్ట్ అమెజాన్ను గ్యాడ్జెట్స్ కి బా వాడతారు వస్తువులకి వస్తువులు కొనాలంటే బట్టల కంటే వస్తువులక్ ఎక్కువ యూజ్ చేస్తారు
ఇన్స్టాలో ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇన్స్టా పేజెస్ లో మొత్తం ఫ్రాడే ఉంటది మొత్తం ఫ్రాడ్ ఉంటది మనకు మనం ఆర్డర్ చేసుకుంటే అది డిఫెక్టివ్ ప్రోడక్ట్ డ్యామేజ్ ప్రోడక్ట్ అట్లా అలాంటివి ఒస్తాయి క్కడ వాళ్ళ కెమెరాస్ వేరే ఉంటాయి కాబట్టి మనకు కెమెరాస్ ఎఫెక్ట్ వల్ల మనకు మంచి కు కలర్
వేరే ఉంటాయని కాదు వాళ్ళు ఎంత చూపిస్తారు వాళ్ళు ఎంత దరిద్రమైన ప్రోడక్ట్ కూడా మంచిగా కన్ పడేటటి చూపిస్తారు లైటింగ్ లైటింగ్ అంతా చేసి ముఖ్యంగా మీ షిరాలు ళ్ళు మీ చీరలు కొనుక్కునే తోలు మోసపోతుంటారు ఎక్కువ
అందుకే అసల ఇంస్టాలో ఆడర్ పెట్టుకోడం కంటే గుడుం గుడుం ఉండడం మేలు ఊరికే ఉండడం మేలు కొన్ని పేజెస్ ట్రస్టెడ్ పే ట్రస్టెడ్ పేజెసే బానే ఉంటాయి కొన్ని క్లాత్స్ అయినా బ్రాండెడ్ బ్రాండెడ్ వాజెస్ ట్రస్టెడ్ ఏ
కొన్ని లక్షల లక్షలు ఫాలోవర్స్ ఉన్న పేజీలో కూడా మోసం చేస్తాయని చూసిన కామెంట్పిల్లలు పెడుతుంటారు
అవును చేస్తాయి రీసెంట్గా రీసెంట్ గా చాలామంది మోసంపోయినారు నేన్ కూడా ఒకసారి మోసపోయిన
అవ్వు ఏం జేశానవ్ ఆ శీరా
లేదు ఉల్టా పెటేషిన ఏందే నీకు అట్లా ఐంది గట్ల ఆ ఒకసారి ఒకసారి మీషోలా ఆర్డర్ పెట్టి అంటే గ్యాడ్జెట్స్ ఐయ్యని గానీ క్లాత్స్ గాని ఆర్డర్ పెట్టి ఉ ట్రై చెయి చాలా మంది రివ్యూస్ ఇస్
ఇ గ్యాడ్జెట్స్ ట్రై చెయ్యాలా ఎట్లా బట్టలు కూడా ఎట్లా పెట్టాలా బట్టలు ఎట్లా పెట్టా ల అంటే చె చెప్పేది ఇను
మ్మ్
బట్టలు
ఆ
అన్ని ప్లాట్ఫామ్స్ లో చెక్ చేసి లైక్ ఆజియోలు మిత్ర త్రలు, ఫ్లిప్కార్ట్లు, అమెజాన్లు అన్నిట్లో అవి కొన్ని కొన్ని డ్రెస్సులు ఉన్నుంటాయ్ సేమ్ అన్ని ట్లో ఉన్నుంటే ఓకే
అవును ఎట్లయినా ప్రైస్ తక్కువే ఉంటది మిషో లో మిషో లో కన్ఫామ్ గా అన్ని పేజెస్ కంటే రీజనబుల్ గా ఉండేదంటే మీషో ఒక్కటే క్వాలిటీ కూడా బాగుంటుంది ఒకే ప్రోడక్ట్ ఒకే ప్రోడక్ట్ అమెజాను ఫ్లిప్కార్ట్ మింత్రా అన్ని చూసి మళ్ళీ మీషోలో చూడు దానికంటే కాస్ట్ తక్కువే ఉంటది క్వాలిటీ ఎక్కువే ఉంటది అందుకే మీషో డా మీషో మీషో లో కూడా ప్రైస్ పెంచినారు ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ అయితే ట్వంటీ థర్ ఫార్టీ రూపీస్ ఎక్కువ ఆ ఫోన్ పే ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ అయితే
ఫ్రీగాదా
ఆహా లేదు ఫ్రీనే షి షిప్పింగ్ ఫ్రీ క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఫార్టీ ఫార్టీ రూపీస్ ఫి ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ క్యాష్ ఆన్ డెలివరీ అయితే అదే ఆన్లైన్ పేమెంట్ అయితే అదే ఉన్న రేట్కే ఇస్తారు లేవ్ క్యాష్ ఆన్ డెలివరీ అంటే మనీ ఎక్కువ ఎందుకంటే దానికి కూడా ఎక్కువయింది గదా ఇప్పుడు బా సేల్ బాగ ఆ మనపోతున్నాయి మీషోలో షాపింగ్ బాగా అయితుంది
సెకండ్ హ్యాండెడ్ బట్టలు అమ్ముతారా నిన్నా మీషోలో మో ఇన్న నేను ఈ గూగుల్లో లో కూడా సర్ చేసుకోంత కాలంటే
కానీ అట్లా రుమార్ రుమారంటున్నారు కానీ ఆ అ బ్రాండ్
అఫిషియల్ గా గూగుల్లోనే చెప్తున్నారు చూసుకో అంత కాలంటే సెకండ్ హ్యాండ్ వమ్ముతారని
సెకడ్ హ్యాండ్ వైతే అందరి ఎవరైనా మంచిగా ఉండేదే కదా తీసుకునేవి
యువర్ వాయిస్ ఇస్ నాట్ క్లియర్
ఆ సెకండ్ హ్యాండ్ వి ఎవర్ తీసుకుంటారు జెప్పు ఇప్పుడు
అదే సెకండ్ హ్యాండ్ కొంచెం బ్రాండెడ్ గా చూపి
అవునులే అది దనిలోంచి ఏం చేసి పెడతారు అంటున్నావు ఎం ఉండదు లేదు కొత్త ప్రొడక్ట్స్ అన్ని ప్రీమియం క్వాలిటీ లోనే ఉన్ టాయ్ ప్రీమయం క్వాలిటీ అని పక్కన చూపిస్తది గూడా
చూద్దాం ఏమో నువ్వు పెట్టుకున్నావు గదా ఇంతకు
ఆ బానే ఉన్నాయ్ కదా టూ శారీస్ తీసుకున్నా నేను సూ
పాలిస్ కాకుండా వేరే
వేరే ఇంకేవి తీసుకోలేదు నేను
డ్రస్సులు ఏమి బాగుండవేమో శారీస్
బానే ఉంటై రివ్యూస్ చూసి మనం దెనం గోంటే బాగుంటది రివ్యూస్ చూడాలి ఫస్ట్ రివ్యూస్ చూస్తే
అవ్ నిను కూడ ట్రై చేయాలి
ఆ రివ్యూ చూసి అయినా మీషో నె బె బేస్ అనిపిస్తుంది నాకు అన్నిటికంటే ఎందుకంటే రీజనబుల్ ప్రైజ్ ఉంటుంది కాకపోతే ఇప్పుడు అవి కూడా రేట్ పెంచేసినాడు ఫార్టీ రూపీస్ క్యాష్ వల్లనే ఎక్కువనే చేస్తుంది
దేనికి
దేనికైనా గానీ ఎక్కువే అడుగుతది క్యాష్ ఆన్ డెలివరీ అదె ఫిప్కార్ట్ అయితే ఫ్రీ షిప్పింగ్ నైట్ కి వస్తుంది తొందరగొస్తుంది ఇది అ దులో మీషో డెలివరీ టైమ్ వన్ వీక్ పడ్తది టూ త్రీ డేస్లో ఫస్ట్ డెలివరీ వచ్చేస్తది
ఒకసారి తిం నార్మళ్ళి క్యాబ్జెట్స్ థింగ్స్ అట్ల పెట్టాలా తర్వాత పట్టాలి ట్రై చేయాల
హు మ్ ట్రై చేయ్ బాగుంటది ఒకసారి అట్లా డిఫరెన్సే వచ్చింతో చూసుకో హ్మ్
పేర్ మాల్కి పోతున్నారా పేర్ మాల్కి
స్క్వేర్ లలో ఏముంటయ్ అన్నీ
అట్లీస్ట్ మాకి మాలాంటోళ్ళకి టాపులు ఉంటాయ్ మీకు చీర లే కున్నా నువ్వు చీరల బ్యాచ్ కాబట్టి నీకేం ఏం ఉండదాడ మాలాంటోళ్లకి డ్రస్ డ్రెస్లుంటయ్
తీసుకుంటాం నేను వెళ్ళను అక్కడికి ముందరికి ఏవి సారీ ఎవీ ఉంటాయ్ ఆఫర్స్లలో డ్రెస్సస్సు
డ్రస్సస్ కి చెప్పులకి అన్ని చొప్పులు డ్రస్సులు ఏమేమి ఉంటాయ్ అబ్బా హ్యాండ్ బ్యాగ్స్ అట్లా అన్నీ ఉంటాయ్ అ
అ చీరలు గూడా ఉంటాయా ఆఫర్లో
చీర మళ ఎక్కడ ఏం షాప్లో దొరకదు
ఇంతక ముందు జూస్నా నేను ఉన్నాయి
అది ఏంలేదు ఒక ష ఒక షాప్ లేకి పోయింటిమి కదా మనం మనం ఇద్దరమేమొ పొయింటి ఒకసారే దాంట్లో ఎ ఎక్కువ రేటు ఉన్నాయ్ అది గూడా మంచిగా లేవ్
హ్మ్ హు బానే ఉంటాయ్ అంటే ఇంకా
ట్రెండ్స్ లో ఎట్లుంటాయి ట్రెండ్స్ లో వెస్టన్ అ వెస్ట్ సైడ్స్ అని న్యూ షాప్ వస్ ప్రళయ అని ఇంకోటి కొత్తది ఆ వస్త్రాలయితే చెక్ పోస్ట్ దగ్గరా ఏమో బానే ఉంటాయంట విన్నా నేనైతే ఇప్పుడు వెళ్ళలేదు అక్కడ షాపింగ్ చేస్నోలు చెప్పారు రేట్స్ గూడా బావుంటాయ్
రేట్సు పిచ్చ ఎక్కువుంటాయంట చాలా అంటే చాలా
ప్రైజెస్ ఎక్కువ ఉంటాయని విన్నా
హ్మ్